ఆఫ్టర్ నూన్
గుడ్ ఆఫ్టర్నూన్
ఆ బాగున్నారమ్మా
బాగున్నాం
ఏం చేస్తున్నారు
ఇప్పుడే తిన్నామండి ఇడ్లీ
అచ్చ ఇప్పుడే వంటలు అన్ని అయ్యాయా తిన్నారా భోజనాలు అయ్యాయా ఏం తిన్
ఏమ్మా భేండి
బెండకాయ చేసారమ్మా ఆ బెండకాయ పప్పు ప్పు
హ్మ్
ఆహా ఇంకా
ఇంకా మీరేం తిన్నారండి
నేను ఇంకా తినలేదమ్మా నేను ఆ తోట కూర పప్పు చేసాను ఇంకా తినలేదు ఇంకా మీ ఒపీనియన్ ఏంటి హాలిడేస్ వెకేషన్స్ అయిపోయాయి ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు
బోర్ ఫీల్ అయితే అన్నా నేను
బోర్ ఫీల్ అవుతున్నారా ఏ ఎగ్జామ్స్ కి ముందేమో హాలిడేస్ హాలిడేస్ అని చాలా ఏదో సంబరపడిపోతారు కదా ఎప్పుడు హాలిడేస్ వస్తే బాగుంటది అనేది ఆ ఇప్పుడు హాలిడేస్ ఎక్కువ హాలిడేస్ వచ్చినా కాని హాలిడేస్ ఇంట్లో ఉండి ఉండి బోర్ అయిపోతున్నారు కదా.
అే
అవును. ఎందుక అలా అంటే అలా అయిపోతుది ఎక్కువ ఏది ఏ వస్తువు. ఎటు పోయినవ్ ఏదైనా ఎక్కువ దొరికితే. అలాగే ఉంటుందేమో కదా ఆ. ఇంకా మీ హాలిడేస్. లొ ఏం చేశారు మీరు ఎక్కడెక్కడ తిరిగారు ఏమేం చేశారు. లో ఎక్కడ ఎక్కడికి వెళ్ళారు.
నేను హైదరాబాద్ కి వెళ్ళానండి.
ఆహ. ఇంకా ఏం చేసారు ఏం చూసారు. ఎక్కడెక్కడ తిరిగారు. ఆహ. అచ్చ. ఇంకా ఇలా తిరగడానికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఊర్లో తలవలేదా.
ఎట్లానొ అమ్మమ్మ. నికి. ఆ.
ఇంకా చెప్పాలి.
మీ ఫేవరెట్ స్వీట్ ఏంటిదండి.
స్వీట్ నా ఫేవరెట్ స్వీట్. ఐపోయింది. ఫేవరెట్ స్వీట్ ఏంటదంటే ఏం చెప్పాలి అది. కా కుబాని. ఇంకా మీతో చాలా ఇష్టం అండి ఐస్ క్రీమ్. ఓకే నాకు.
టెస్టు ఐంది.
అది ఎలా చేస్తారంటే కుబాని హ. వి దొరుకుతాయి అన్నట్టు. కుబానిస్ దాన్ని వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి మనం. నానబెట్టుకొని తర్వాత దాన్ని. ఉమ్ ఫ్రై చేసుకోవాలండి చక్కెర పాకం వేసి. ఫ్రై చేసి.
ఆ.
పెట్టుకోవాలి పక్కన అందులో కలర్స్ అని. తో పాటూ అన్ని పప్పులు డ్రై ఫ్రూట్స్ వేసి. దగ్గరక వచ్చేలా పానకంలో ట్రై చేయాలి. ఆ అంతేనండి సింపుల్ అ దానికి ఏం ప్రొసీజర్ ఏం లేదు. తర్వాత అది అయిపోతుందండి నెయ్యిలో కాగిన తర్వాత.
ఆ.
చల్లారిన తర్వాత మనం. మంచిగా పైనుండి బాదం వస్తాయి కదా దాంట్లో. వాణలో వెళ్ళే బాదం మొక్కలు ఉంటాయి చిన్న చిన్నవి. అవి అందులో వేసుకొని.
ఉ
పక్కన పెట్టుకోవాలి ఎప్పుడు అంటే మీరు తిన్నాయా అంటే చల్లారిన తర్వాత ఎప్పుడు సర్వ్ చేసుకోవాలి కావాలనుకుంటే అప్పుడు ఒక మంచి ఐస్ క్రీమ్ మీ నాకు నచ్చిన ఫ్లేవర్ లో తీసుకొని దాంతో సర్వ్ చేసి తింటే చాలా బాగుంటది తిన్నారా మీరు ఇప్పుడన్నా
తిన్నా ఒక్కసారి
అవునా మీకు ఎలా అనిపించింది బాగుందా టేస్ట్ ఎలా అనిపించింది
ఆ బాగున్నది
బాగానే వండినా
ఆ
మరి మీకు నచ్చినది
నాకు గులాబ్ జామున్ అండి
అబ్బో గులాబ్ జామ్ ఇష్టమా అండి అవునా అచ్చ ఏ వస్తా కదా మరి చేస్తూ తింటారా ఎక్కడ బయట నుండి తెప్పించుకొని తింటారా మరి
ఆ
చేసుకొని తింటారా లేకపోతే పా బయట నుండి తెప్ తేప్పించుకొని తింటారా మీరు అని అడుగుతున్నానమ్మా
మా అమ్మ చేస్తదండి
అవునా మీ అమ్మకు చాలా వంటలు వచ్చు అనుకుంటా కదా
అవును
బాగా ప్రిపేర్ చేస్తారా మంచి టేస్టీ టెస్ట్ వంటలు వంటతుదేమో మీ మమ్మీ
మా అవును
అంక మీకు రాదా మరి చేయడం
రాదు
అరే
మ్
ఇంకా ఇంకా ఏం చేస్తున్నారు ఇప్పుడు మీరేంటి ఏం చేస్తారు మీరు చదువుతున్నారా జాబ్ చేస్తున్నావు మాకు మా అచ్చ అంటే ఇప్పుడు ఫ్రీగానే ఉన్నారా ఫ్రీ సమయమే ఉందా మీకు నేను కాల్ చేసిం బ్ చేయలేదు కదా
కా లేదు లేదండి
అచ్చ అచ్చ
ఉ
ఏం జాబ్ చేస్తారామ్మా మీ శాలరీ వగర బాగుంటదా మరి
అవునా నేను టీచర్ జాబ్ చేస్తాను
టీచర్ జాబ్ చేస్తారా ఓకేనండి అ ఆ
మీర ఎక్కడికి వెళ్ళారండి సమ్మర్ వెకేషన్ కి
నేను సమ్మర్ వెకేషన్ మామూలుగా మా ఇంట్లోనే ఉండేనమ్మా మా పిల్లలు వీళ్లకి హాలిడేస్ అది మామలుగా మేము కూడా మ్యారేజ్ కనేసి ఆ హైదరాబాద్ కి వెళ్ళొచ్చాము
హూ హమ్
అంతకు ముందు అంటే ఎక్కడికి వెళ్ళట్లేదు మళ్ళ మా అమ్మ వాళ్ళ ఇంటికిెళ్ళాం పండుగ అయింది కదా మా బక్రీద్ పండుగ ే పండుగ అన తర్వాత మళ్ళలమా వాళ్ళను కలు దానికి అనేసి వూరి కెల్లాను
ఆహా
వెల్లి మళ్ళీ ఇట్లా వచ్చేసాము తర్వాత మళ్ళీ కొంచెం పని ఉంటే తర్వాత మళ్ళీ ఒక పిల్లల ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్తే రారు కదా వాళ్ళకు మంచిగా ఉంటది మళ్ళా మా అన్నయ్య పిల్లలు వాళ్ళ పిల్లలు కలిసి సరదాగా సరతగా మంచి ద గ్ గడుపుకుంట్రవల్ అందుకని మళ్ళీ వెళ్ళి ఒక ఎనిమిది పది రోజులు ఉండి ఇప్పుడే వచ్చాను నేను
అవునవునండి
ఉం అలా అలా అని వాళ్ళకి కూడా ఇప్పుడు ప్రిపరేషన్ హాలిడేస్ అన్ని అయిపోయాయి వెకేషన్స్ ఇప్పుడు ఆ ఇప్పుడు ఇంకా స్కూల్ రీఓపెనింగ్ అవుతుంది ఒక ఎయిట్ డేస్ తర్వాత మా పిల్లలకి
అవును
ఇంక అదో జాయినింగ్ అదని ఇదని ఇంకా బుక్స్ అవి ఇవి వాళ్ళ అడ్వంచర్స్ అనేసి బాగా ఉంటది ఇంకా
ఉం
అలాగనే తిరిగి వచ్చేసాం మేము ఈసారి వెకేషన్స్ లో ఎక్కువగా వెళ్ళలేదు లేదా ఆ రెండు సంవత్సరాల క్రితం మా ఏ ప్రతి వెకేషన్ కి మేము బయటికి వెళ్తాం అన్నట్టు
ఆహా
తిరగడానికి ఇప్పుడు రెండు సంవత్సరాల నుండి ఎక్కడికి వెళ్ళట్లేదమ్మా అయినా మార్కెట్ లో ఇంకా బిజినెస్ కూడా ఇది ఉంది కదా కొంచెం డల్గానే ఉంది అందరు ఇది ఆ
ఆ ఆహా ఇంకా మీ ఫ్యామిలీ మీ ఫ్యామిలీ లో ఎవరైనా పెళ్లి ఉన్నదా మ
మా ఫ్యామిలీలో ఇప్పుడేం లేవమ్మా ఇంకా ఇప్పుడే కదా స్కూల్ స్టార్ట్ కదా ఇప్పుడు పెళ్ళి లేం లేవు ఇంకా మొహరం కూడా వస్తుంది కదా అయితే ఇప్పుడు ఎవరు పెళ్ళిల్లు పెట్టుకోరు మామూలుగా అంటే ఫ్యామిలీ అంటే అంటే దూరం వల్లది ఈ మొహరం అయిన తర్వాత ఉందనుకుంటా ఒక మ్యారేజ్
మీరు మోహరంలో ఏం చేస్తారు
మేము మొహరంలో తొమ్మిది పదికి షర్బత్ మళ్ళీ అవన్నీ చేసి ఆ పంచి పెడతాం అన్నట్టు స అందరికి ఇంకా ఫాస్టి ఉంపది
ఆ మీకు షర్బత్ చేయడం వచ్చా
వచ్చండి షర్బత్ చేస్తాము ఇంకా అన్ని రోడ్స్ రోడ్లున్న చేస్తారు చోం లని అవన్నీ కిచడా చేస్తారు మామూలుగా ఎంటమ్మా ఏంగావాలి ఏం కూలర్ చేస్తారు ఏ చెరిపోత అంటే పాల చెరబతు చేస్తాము ఆ బెల్లంది చేస్తాము
ఆహా బెళ్ళం ది చెప్పండి
బెల్లం అంటే బెల్లం ను కర మంచి నీళ్ళలో వేసి కరిగించుకొని పక్కన పెట్టుకోవాలి చన్నీలో చ అది చేసి ఎందుకంటే బెల్లంలో కచరా అనేది ఉంటది కదా అదంతా మల్ళ దన్ని జాడించుకోవాలి జాడించుకొని ఆ వాటర్ను పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అందులో మనం ఏవన్నా డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఏస్తాం కదా సోపని డ్రై ఫ్రూట్స్ కోకోనట్ ఇవ ఇవన్నీ వేసి అందులో కొంచెం న్యా నెయ్యి కూడా వేయాలి నెయ్యి ఆ రసగసాలు కొన్ని వేసి అందులో తర్వాత ఊది ఉంటది ఊది పొగ వేయాలన్నట్టు దేంటనే అయితు చెర్బతు పడ్తరో అదేేశీ అందలొ మంచిగా పొగంత స్కెమ్ అయిన తర్వాత ఇవన్నీ వేస్తాం కదా ఆ శరబాద్ లో మనం జాడించుకొని పెట్టుకుంటాం కదా పక్కన దాంట్లో అవన్నీ వేసి అన్ పక్కన పెట్టుకోండి అవిపోయిండె చరబత్ కావనట సబ్జ కూడా వేయాలి చాలా బాగుంటదమ్ మ్మ హెల్ది కుడ కదవ బెల్లం దినడం చక్కర కన్నా ఆ తాగుతాం గదా చక్ క్కర కన్నా బెల్లమే చాలా హెల్దీగా ఉంటది కదా
అవునా అండి
అలా అనేసి
ఇంకా
ఆ
మీరు ఎప్పుడు తింటారు మరి
మేము ఇప్పుడు తింటాంమ్మా కొంచెం ఈ రోజు పని వల్ల లే అయ్యంది అవ్వివ్వి బాగా పనులుండి ఇంకా మేర మూరం వస్తుంది కదా
అవునా
మీ విల్యావైన సమయం మాకిచ్చినందుకు ధన్యవాదములు
ఉ ఓకే అండి బాయ్